సడన్ గా డిస్కనెక్టింగ్ అని వొచ్చిందే ఎందుకో మరి అసలు టైం అయిపోయింది ఉండొచ్చే నేను టైం జూసుకో కుండా మాట్లాడుతానే ఉన్నన్
నచ్చిందేమో అంతేం లేదు
ఏ టైం అయిపోయిందే ఇంకెక్కువ మాట్లాడిన అందుకే అట్లా లేదు టైం అయిపోయింది ఇంకెక్కువ మాట్లాడిననే అందుకే డిస్కనెక్ట్ చేశింరు వాళ్ళు. అది ఇగ ఇక రికార్డ్ అయినట్టు గూడా లేదే నీ ఇప్పుడును నేను ఆనించు దోమల్గరిసిన్నాయ్ చూ. అక్కడ పెట్టింది ఏ టైమ్ చూసుకోవలంటే ఇట్లా పెట్టాలి స్పీకర్ ఆన్ చేసేది లేదుగా దిన్కి నువ్వు చూస్. ఉమ్ మరి నేనన్న చూస్కున్న నువ్వు చూస్కోవా నీకు కనిపిస్తలే టైము.
టైము ప్రతిసారి నువ్వే కట్చేస్తున్నావ్ నేనేం. చూస్కుట్టలేను నాది గుడా స్పీకర్ ఆన్లేదని నేను ఇట్ల పెట్టుకున్నా.
నేన్చూడ్లే నువ్వు చూడ్లే అది ఎప్పుడ్కో టెన్ మినిట్స్ అండ్ ట్వంటీ మినిట్స్ అండ్ అన్నా అయిపోతుండే నియమ్మ్. ప్చ్.
నువ్వు చూసుకోవాలా ఆహ్ నానీం చెప్పాలా. ఇది ఇలా నువ్వు అప్పట్నుంచి సడన్గా కట్ చేస్తున్నావు కదా నువ్వు. తీస్తరో. ఇటూరా.